ఉం ఆ
ఆ విన పడతందా
వినబడతంది నాకేమో ముందు చేసింద అన్నాను చూడు ఒక అమ్మాయి మెసేజ్
ఉం
ఆ ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఆ అమ్మాయికి మెసేజ్ చేసాను మాములుగా చేస్తన్నావా అని చెప్పి లైట్ తీసుకున్నా అని పెట్టింది జస్ట్ ఇప్పుడే పెట్టింది
లైట్ తీసుకున్నా అంటందా
కాల్స్ అని చెప్పి ఎవరు మాట్లాడట్లేదు ఇంకా
అవును అమ్మాయి నాకు ఒక్క దానికి దివ్య దానికే కాదు చాలా మంది చేసేసిందంట ఫోను తెగవేత్తుందే లోడ లోడ అయ్యబాబో ఎంత పర్ఫెక్ట్ ఇప్పుడు ఏం టాపిక్ మాట్లాడద్దాం అన్ని కాల్స్ లో ఒకటే ఉంటే రిజెక్ట్ అయిపోతుదేమో కదా అంటారుమా దాంట్లో ఇంట్లో అయితే ఏమి లేదు కూర్చోండి అన్నారు
పిట్ట సౌండ్
మనమైతే ఏం మాట్లాడడం మనం క్రికెట్ గురించి మాట్లాడదామా కొక్కో గురించి మాట్లాడుకుందామా మాట్లాడదామా గేమ్స్ ఏమన్నానా కాలేజ్ డేస్ స అయ్యా అయ్యా ఏమో చాలాసేపు మాట్లాడుందమ్మా ఉ ఆలా ఉంది ఒక కాల్ నువ్వు చెయ్ ఒకసారి నేను చేస్తా అంటుంది
మరీ ఏమైంది మొత్తానికి రెండు కాల్స్ పోయినయ్యా బానే మాట్లాడతుంది అన్నా మరి
మూడు కాల్స్ పోయియి అమ్మాయి ఎత్తలేదు నెట్ ఆఫ్ అయిపోయిందా అంది ఎత్తి కట్ చేసేసింది ఒకటి అందుకే ఫస్ట్ కాల్ చేయ్యమంది దొంగ మెహందీ
పీట్ట సౌండ్
ఉ అద
ఇతసేపు ఇంక రీల్స్ చూసుకుంటా కూర్చున్న
నువ్వు నేను ఎలా సైలెంట్ ఎందుకు ఉంటున్నావ్ అందులో వన్ బై వన్ మాట్లాడాలని ఉందని ఓ అమ్మాయి ఓ తెగ మాట్లాడేసింది అసలు ఆలేలేదు తెలుసా మ నటులో అన్ని ఖాళీలే ఉంటాయి ఖాళీలు పూరించండి అని టీవీ సౌండ్
మరి అలా మా అలా లైన్ గా ఎలా మాట్లాడుకుంటా
అంగ నేను అన్న గంటగా మళ్ళీ మాలా రిప్లై ఇవ్వట్లేదు అని నేను ఏదన్నా అంటే మాట కూడా ఫనికుండా భాయతుంది ఎంత సీరియస్ గా తీసుకుంద ఏంటి అనుకున్నాను దాన్ని
మరి తన కాల్స్ నువ్వు అటెండ్ అయ్యావా లేదా
నేను ఒక కాల్ చేసాను ఆ అమ్మాయి ఒక కాల్ చేసింది
ఓ
తర్వాత ఇంకో కాల్ చేశాను నేను చేసాను తర్వాత కాల్ ఈ లోపు కంప్లీట్ అయిపోయినాయి ఇరవై కంప్లీట్ అయిపోయింది
ఉ హు
అలా ఉంది అనమాట ఏం చేద్దాం
నేను ఇంకా ఈ రెండు కాళ్లు మా అమ్మని మాట్లాడం మానాలి ఆ ఫోన్ ఎలాగో ఉంది కదా అమ్మా నువ్వు కాసేపు మాట్లాడాన అలా
ఇంట్లో ఉండి అమ్మా కూరైపోయిందా చిచ్చులుగాడు ఏం చేస్తున్నాడు ఉ
ఏం చేతేలే ఇంకెవరున్నారు ఇంకెవరో లేరు ఆ ప్రజెట్ అదే దాన్ని అడిగిన మీ ఇష్టం ఏం కనీదు దానికినికి అడగను అది నన్ను అడిగినప్పుడు చెప్పింది అయిపోయిందా పని
ఫ్రీ చేసుకోవచ్చు కదా ముప్పై వరకు అంటే ఇంకో టెన్ కాల్స్ చేసుకొచ్చి నను ట్వంటి కాల్స్ అయినాయి కాబట్టి
మ్మ్ ఉహ్మ్
ఉమ్మ్ ఉమ్మ్ నా టియియర్స్ నుచి యట్లో వల్లనని సరే నైట్ చేస్తాను అంది మా ఫ్రెండ్ ఒకడు మెసేజ్ చేస్తున్నాడు మాట్లాడతాను అంటుంది మీ సైడ్ ఎక్కువ మ్యారేజెస్ చేసిస్తారా అంటుంది ఎయిటీన్ ఇయర్స్ రాగానే చేసేస్తారా ఇక్కడైతే ఎయిటీన్ కే సెవెన్కె చేసేస్తారు అంటుంది అవును పేరెంట్స్ చేసే వరకు ఉండట్లేదు కదా అందుకే చేసేత్తున్న అన్న
ఆ అసలే చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయన్ చేప్పవేట్టి
య ఇయన్ని చెప్తే జడ్స్కంటది బాబే చలి జ్వరం వత్తాది మ్మ్ మీ ఆంధ్ర సైడ్ చేసేత్తార అల అడుగుతుంది అలా చేయరు చేసే వరకు ఉండట్లేదు ఇళ్ళే చేసేసుకుంటున్నారు అన్నాను ఆ అవును అంటుందా
అవున్‌లా అవును అందా అది కూడా అనకపోతే ఇంకా అసలు మాట్లాడుకున్నటే ఉండదు
హ్మ్ చాలా మాట్లాడుకుందా
అదే ముందే ప్రిపేర్ అయినట్టుంది బాగా ఈ టాపిక్స్ ఏ మాట్లాడాలి అని అందరితో
కాదు గాడ్ గురించి మీరేంటి అంది మ్మ్ క్రిస్టియన్స్ మేము గుడికేళ్దాం టెంపుల్ కేళ్దాం చర్చ్ కేళ్దాం అన్నాను మ్మ్ మ్మ్ అస్సలా ఈ మనుషులే విడదీసేస్తున్నారు ఆ అసలు గాడ్ ఒక్కడే నా బాటర్ ఉంది ఏ చదివినటు రెసి స్టెన్స్ దగ్గర్నుంచి చదివినట్టుంటది చూడు ఎ క్లాస్ చెప్తున్నట్టు చెప్పే వాటర్ ఉంది ఇప్పుడు వాటర్ని మనం జ్యూస్ చేసుకుంటాం మిల్క్ చేసుకుంటాం ఇంక్ చేసుకుంటాం అ ది చేసుకుంటాం ఇది చేసుకుంటాం కానీ దాని రూపం ఒకటి అదేనే దేవుడు కూడా ఒకటే అన్నాను బాగా ప్రిపేర్ అయి బ తెబట్టేసినట్టుంది ఇది అనుకున్నాను
వాట్ రా
వాటర్ గురించి వాటర్దే అన్ని రూపాల్లో మారుతాది అలాగే దేవుడు కూడా అన్ని రూపాల్లో ఉం టాడు కానీ దేవుడు ఒక్కడే అంటుంది క్లాస్ చెప్తున్నాను మావాడిప్పుడు ప్రిపేర్ ట్రెండ్ ఆ పిల్ల బాగాను మాట్లాడతాది ప్రిపేర్ అవుతా ఏన్ సే దరిద్రంగాన
మరి ఎవరో తెల్దు కదా నేను నీకు ఎలా చె పాను ఈ టాపిక్స్ గురించి మాట్లాడు అనే అలా ప్రిపేర్ అయింది
మ్మ్ ఉమ్మ్
ఇక్కడ పోతే గాలిసేత్తుంది
వినపడుతుందా
మ్మ్
గాల్ సౌండ్ వత్తుంది మధ్యాహ్నం గ్యాప్ ఎక్కువైపోయిందని పెరుగేసుకొని తిన్నాను ఇప్పుడు పప్పేసుకొని తింటున్నాను
ఏంటి నాలుగింటికేళ్లాగ నువ్వు అన్నం తింటావా మళ్ళీను
తినొద్దా మరిగా కొంచమే తిన్నాను ఆహ్య మధ్యాహ్నం నిద్రొచ్చేసి
నేనైతే అన్నంతింట ముందైతే బాగా ఆకలైతే ఫ్రైడ్ రైస్ చేసుకుంటా ఎగ్స్ ఉంటే
ఉ ఆమ్లెట్ వేసుకున్నా
ఉ మమ్మీ తెచ్చిలోపే మధ్యాహ్నం అయి మధ్యాహ్నం ఎగ్స్ లేవు ఏమి లేవు ఇంకా అన్నామే ఇవాళ అన్నామే ఎక్కువ తినే సను
మా
పర్లేదు ఇవాళ బీటిసీ అయి పేయింది కదా అరే పెరిగిన పర్లేదు తర్వాత తర్వాత తగ్గించుకోవచ్చు అని
ఉ ఏంటే నియ కొరియన్ డ్రామాస్ చూద్దాం అన్నాను ఆ అమ్మాయి చూడదంట అసలు మోరల్ ఏంటి అందులో ఏంటి ప్రాక్స్ ప్రేన్ చేయను ఆ అసలు ఎందుకు చూస్తారు ఏమి అందు నాగు మామి నువ్ ఏం చెట్టాను అదే తెలుగు సినిమా అనుకో అమ్మాయిని చెప్పట్టస్తారు అదే కొన్ని మూవీస్ లోతో ప్రీషియ గోవా నుంచి వత్తర నన్ను ను అది ఏదో చెప్పింది టమాటా తో
అవును బల్సులమ్మ జాతర అంటే అక్కడ ఏంటి ఏ మీ దగ్గరేనా
బల్సులమ్మ జాతర ఫస్ట్ సైడ్ అనుకుంట నా దేని మీట్ సైడ్ అనుకుంట ఈ ఏలూరు వెళ్లే సైడ్
ఉ ఇవాళ అంతా ఆ రీల్సే మా డాడీ ఫోన్ లో కూడా అన్ని ఆ రీల్స్ ఏ వస్తున్నాయి
నా నిన్నే ఉ ఇక్కడ మాకు గో గ్రామ గుళ్లో జాతర జరిగింది కదా మొన్న ఎప్పుడు రమ్మంటే రాలేదు నువ్వు ఎగ్జిబిషన్ లో పెట్టారన్నాను
ఆ
శాంతి కృష్ణ హాస్పిటల్ ఆపోజిట్ సైడ్ లో పెట్టారు మా అక్క పద్దెనిమిది తారీఖు నా మాట్ ఎవలూరు ఏమంటం నరును తెరునంట
మహాన్
తర్ తరదుమంట తరతా ఉంటారా
అదే తీర్తథాల అంటే అయ్యే రంగుల్ ర టల్లా ఇవన్ని పెట్టి షాపులు అవన్ని పెడతారు అంతే
అయ్యే పొలాల్లో పెడతారు చాలా బాగుంటది జ్యోతి వెళ్దాము అంటానా సరే అక్కా ఉన్నాను ఎంతగా రోజున బడ్డి అంతే కదా ఎవ్వడు వెళ్ళతాడు నేను అసలు వెళ్ళాను నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు
నేను ఈ బర్డే రోజేనా
ఉ సరే లే చూదాంలే అక్క అన్నాను అంతే వాడు నిన్ను అడుగుతానా అక్క అన్నాడు
ఉ
ఉహు
అలా వెళ్ళినప్పుడు మొత్తం షాపులన్నీ తిరిగేస్తామే ఏంటి
అన్నా ఎక్కడికన్నా రా అంటే ఏదోలా తీసుకుంటారు అంటున్నాను
అవును లేకపోతే అన్నింటికి వెళ్ళిపోతామ ఏంటి
హు
అన్నిటికీ రావాలంటే కుదరదు కదా
ఫ్రెండ్స్తో వెళ్తే అది ఒకలా ఉంటది ఫ్యామిలీ వాళ్ళతో వెళ్తే అదిలా ఉంటది
అయ్యో ఎలా మాట్లాడతేా ఎలా తీసుకుంటారా ఇంత ఎక్స్పీరియన్స్ మా అత మా నాన్నంతో మాట్లాడి
ఎలాకా మల్ళ అప్పుడైయ తాంగతే సాంటారు ప్రతిదీల అక్కలే పడతడు
అవును వాళ్ళ ఏదో ఒకరు కొన్నా కూడా మళ్ళీ డబ్లి ఇవ్వల వద్ద లేకపోతే ఏంటి ఎలా తీసుకుంటారు
వెళ్తే పని చేయాలి చేయకపోతే ఏదో రంట చేస్త ఇంకోటి అంటారు నం చేసిన ఏదిట అంటారు
హ
కాలు చూసుకోవే కట్ట అయిపోద్ద వేస్ట్ అయిపోద్ద కాలు
స
ంది కర్చా
ఆ